హలో హలో
ఆన్లైనే పెట్టిల్లా అక్క
ఆ
ఉహు
ఏం చేస్తూర్రు
మావోళ్ళని ట్యూషన్ లో తొలోచ్చినా మా వొన్ని లేట్ అయింది ఫిఫ్టీన్ మినిట్స్ అట్లాయింది
అవునా
ఓ ఆయన రానిత్తలేదు ఒకటే ఎడుతాండు
ఎడుత్తారు ఇగ పిల్లల అన్నప్పుడు
ఫస్ట్ టైము అస్సలు రాయట్లేడు ఏబీసీ ఆయనకి అన్ని లెటర్స్ అన్ని వత్తయి ఆ ఈరోజు ఫస్తు ఒచ్చి బస్ వచ్చే సరికే ఫైవ్ థర్టీ అయింది ఆయనకింత తినబెట్టి పాలు తాపించేసరికే అర్ధగంట అయింది
ఊ
ఇప్పుడే వదిలి వచ్చిన పోయి
ఆ
ఏం చేసిర్రు ఇంతసేపు ఫిఫ్టీన్ మినిట్స్
ఏం చేసినా వాళ్ళు పక్కనోళ్ళు మంచం మ ఆళ్ళు ఇల్లు కట్టుకున్నారు పక్కనోళ్ళు అయితే ఆళ్ళిగ మంచం మనం మా ఇంట్లో పెట్టింది ఇగ తీసుకొని పోయిరు ఇప్పుడే
ఉహు
ఉ ఆయన్
ఏది డేకులమమ్మ అవునా ని ఇల్లు పెద్దగానే ఉందా మరి ని ఇల్లు పెద్దగనే ఉందా మీ ఇంట్లో పెట్టిరు
మాది రెండు రూములు స్టాపు రేకులు బయట
ఆహా నాలుగు రూమ్లా మూడు రూమ్లా
రొండే రూలు స్టాపు బయట రేకులు యేసినవ్
అవునా మా ఇల్లు కూడా అట్లే ఉంటుంది మామోళ్ళ ఇల్లు
మ్ మీ అమ్మోళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారా ఇప్పుడు
తెలీదు అత్తగారి ఇంటికన్నే ఉన్న
ఆహా
మొన్న దాకా హాలిడేస్ లో పోయినా నేను మా చెల్లె ఇద్దరమే
మేము కూడా ముగ్గురం ఆడపిల్లలు
ఇక్కడ మా ఆయన అవునా మా ఆయన ఆడబిడ్డ ఒక్కతి అంతే
మ్ హు ఆ వాల్ చెల్లేద్ అక్కడ్ చాలా దూరం తిరుపతి దగ్గర
అవునా
మ్ నెల్లూరు అయినే జాబ్ చేత్తడని అక్కడికిచ్చినం
ఏం జాబ్ అయినదికో
ఆ సాఫ్ట్వేరు
సాఫ్టవేర అహా ఇంకా ఇంకొక అక్క ఇంకొక ఆమె అక్క చెల్లా
అక్క వ్యవసాయం చేత్తది
వ్యవసాయమైనా ఆమేను ఎక్కడికిచ్చిళు
ఇక్కన్నే పల్లెటూరే మా బావగోర్రు కాత్తడు మా అక్క అన్ని పనులకు పోద్ది నాటు కోకు అన్ని ఇప్పుడు పత్త గింజలు పెట్టుకుంటురాళ్ళు ఆమేకు ఒక్క కొడుకు ఒక బిడ్డ మా చెల్లెకు ఒక పాప
ఆ మీకు ముగ్గురు
మాకు ఒక్కలీకి ముగ్గురు
ఇగ నీకూడా చేక్ కండ్ టైం కొడుకు పూడుతే ఉంచుకోకపోదు కావచ్చు కదా
ఏమొ అసలు అది లక్కి అనుకోవాలి ఇగ ఆడపిల్ల పుడితే ఇంకేంత బాధండేదో
అవును అవును నేను కూడా అట్లనే అసలుకి మ మీము ఇద్దరం ఆడపిల్లలమే కదా నాకు కొడుకుట్టాలని మస్తు అనుకున్నాం ఫస్ట్ టైం కాని అది ఒక్కటే నెరవేరింది నా లైఫ్ల
చెళ్ళే పెళ్ళి అఇందా
చెళ్ళే పెళ్లి కాలే ఆమె ఎంబీఏ చేతంది ఇప్పుడు
మ్ అత్త మీ దగ్
చెయాలంట ఎవరు చెల్ల
ఆ
ఉండదు ఉండదు మా మ దగ్గర ఎందుకుంటది ఉండదు అమ్మోలింటికన్నే ఉంటది మొన్ననే వచ్చింది హైదరాబాద్ లోనే ఉంటది మొన్ననే వచ్చిందట మా బాపు రారా అంటే వచ్చిందట
అహ
మ్
హైదరాబాద్ లనే ఉంటారా అమ్మ వాళ్ళు
లేదు లేదు ఇంటికాన్నే
మ్ చదువుకోవడం హైదరాబాద్ లన
మ్ చెళ్ళే ఒక్కతే హాస్టళ్ళ ఉంటది
ఆ
చెళ్ళే ఒక్కతే హాస్టళ్ళ ఉంటది
హాస్టలుంటాయా
ఆ
ఉ ఉ ఎప్పు ఎప్పు పూజ ఎప్పుడు ఎప్పుడు చేస్తా ఏ వారం వారం చేత్తవ్ పూజ
ఏ పూజ చేయను
అస్సలు చేయరా
అస్సలు చెయ్యను మా అత్త చెత్తది శుక్రవారం సోమవారం
ఏ వారం
మండే ఫ్రైడే
అవునా మీ నేను సోమవారం జెత్త ఇది సండే రోజు జెత్తం ఇవ్వి ఆరో
వెంక వెంకటేగర్ల
ఆ
ఏం దేవుడు ఏం దేవుడు ఆదివారం మల్లన్న దేవుడా
ఆ మీరు అమ్మి మీరు
మేము రాజన్న అల్లా ఎక్ కైనదేవ్
ఒ య అంటే మీరు ఏ కాస్లీ
క్యాస్టా ముద్దురాజ్
ఆ ఆ ఇక్కడ మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు
ముద్రాజ్ వాళ్ళ
ఆ
మ్ హు ఉంటారు ముద్రాజోళ్ళు ఎక్కువనే ఉంట్రు ముద్రాజు గొల్లలు గామ్ళొళ్ళు
ఆ ఎక్కువ రెడ్డిస్ ఉండరు తక్కువ
రెడ్డీస్ తక్కువ ఇక్కడ కూడ అస్సల అమ్మాయిలు దొరక ఎడుతల్లాల్
మ్ ఇప్పుడైతే యదస్ వాళ్ళ పిల్లల్నే చేసుకుంటారు రెడ్డిస్ మా ఊళ్ళోనయితే మ్ ఒక రెడ్డిస్ అమ్మాయి గొల్లళ్ళ అబ్బాయి చేసుకుంది ఇప్పుడు పాప పుట్టింది ఆయినామె ఇక పంపించిరు ఇప్పుడు చాలా గొడవలు అయితున్నాయ్ ఆళ్ళకి
ఓ ఇక్కడ కూడా సేమ్ అదే కతున్నది తవుళోళ్ళని జేస్ టా ఆ పలన్నా
హ్మ్ ప్రేమించి పెళ్లి చేసుకుంది పాపం ఆమె
అవునా పాపం
మ్ చేసుకుంది ఇగ అన్నీ చేసింది ఇప్పుడు లొళ్ళి అయితాంటే వచ్చేసింది ఇక్కడికి ఆలమ్మ వాళ ఇంటికి
మ్ హు
అయిన అమెరికా పోయిడి మంచిగ
మ్ మ్ హు
ఓ ఏం చేస్తున్నావ్ అమెరికాలో ఇంక రావ దానికి ఆయనకి ఏదో ఒక కార్డు ఇత్తెనే వత్తడట
మ్ మ్ హు
మ్ పాప పుట్టింది ఆయన అక్కడ పోయి వచ్చే వరకి పాప పుట్టింది
ఉ అవునా పాపం ప్రెగ్నెంట్ ఆయిన డేటా
ఆ పెళ్ళి అయిపోయినంక ఒక నెల్ రోజులకే ఎళ్ళిపోయిందంట అంటే పెళ్ళంటే మామలుగ ఇట్లా గుల్ల చేసుకున్నరు. చేసుకోని ఇగా నెల రోజులకే ఎల్లిపోయిండు.
ఆహా
పోయి ఇగా ప్రెగ్నెంట్ అన్నడు చతా పోను ఫోన్ జేత్తే ఏది లేదు ఇగా
ఉ
ఉ
పోతరా మీ అమ్మ వాళ్ళ దగ్గరికి ఎప్పుడన్న ఒసారి?
మా మా అమ్మ మా నాన్న మొన్ననే చి సంవత్సరం అయితంది. మా అమ్మమో మా పెళ్ళి అయినంకా చనిపోయింది.
అవునా
ఆ లేదు మా అమ్మ
మీ నాన్న
నాన్న మొన్ననే సచ్చిండు సంవత్సరం అయింది కూడ, మొన్న మున్నె నెల అయితుంది నాన్న సంవత్సరిక మై
అవునా
ఆ గోర్లతోన్ బోయి అక్కడ్నే హార్ట్ ఎటాక్ లాగ వచ్చి
అవునా బ
మా నాన్నమ్మ ఉంది ఇప్పుడు
ఉహు ఉహూ
నాన్నమ్మనే మాకొక రోన్నేళ్లు మేమొక రోన్నేళ్లు సుస్కుంటరు ఇంగ చెల్లి దగ్గరి పోదు కదా అంత దూరం.
మీ నాన్న ఒక్కరేనా మీ నాన్న?
ఆ మామేనత్తలు ఇద్దరు మా నాన్న ఒక్కడు
కొంచం స్ట్రక్ అయితాంది ఎందుకో మీ వాయిసు
ఆ ఆ
స్ట్రక్ అయితాంది వాయిస్ ఎందుకో అటు ఇటు తిరుగుతాళ్ల ఏమన్న
ఆ అవును
ఆ ఒక్క దగ్గర కూచోరి క కట్ అయితది ఫోను
ఓ అట్లన
ఆ అవునట నేన్ కూడ మొన్న అట్లనే తిరిగినా చెల్లాయ్ ఫోన్ లో నాలుగు కట్టాయినయి నాలుగైదు తిట్టింది ఇగ నన్ను
తిరిగకూడదా నాకేమో తిరుగుతనే ఫోన్ మాట్లాడొతది
నేను అట్లననే మాట్లాడిన నేను కూడ తిరుగుతనే కట్ కాదేమో అని
ఆ
ఏ వుస్నింది నేను అయితే పాపం మీ నాన్నమ్మని మీరే చూసుకుంట్రా టూ మంత్స్ టూ మంత్స్ మంచిగుంద మర్ ఆమె నడ్ అడ్తదా నటి వాష్రూమ్ కిట్ట
ఆ మంచిగ నడుతుది కా య
మీ మీ ఇంటి తీసుకొచ్కుంట్ర ఇగా
ఆ ఇప్పుడు టైం అయ్యింది పదో తారీఖు వతది మా ఇంటికి
ఆ అవునా
ఉ
ఇగ మళ్ళ నెల నెలకయితే ఊక తిరుగుడని రెండు రెండు నెల్లు పెట్టుకురా
ఆ అప్పుడు మీ ఐరవాళ్ళు ఉండేటోళ్
హ
అయితే ఇగ ఐదరాళ్ళ నుంచి ఊకే ఈడ మా అత్తయ్య కూడా మాతోనే వచ్చేది మా అయితే ఇగ ఆ వచ్చి ఇక్కడ ఉండడం నేను అక్కడ ఇబ్బంది పడేది నేను అ బట్టల షాప్ పోయేదాన్ని హైదరాబాద్లో అయితే ఇగ ఈమె వచ్చినప్పుడు నేను అలా బాంద్ జేయాల్సి వచ్చి పిల్లలు చూసుకో కష్టమయ్యేది కదా అందుకే అ చె హలో హలో దానికి ఇగ మళ్ళ ఇయ్య నేనే వచ్చి ఇక్కడ ఉన్నా ఆ ఆ
అవునా ఉహు
ఇగ మా అత్త ఏడు ఉన్నదని నేను అక్కడ ఆయన ఒక్కడ్ చేయడు ఊ నేను ఒక్కదాన్నా చేసి ఇడు ఇబ్బంది పడుకుంటే ఎందుకని ఇగ నేను కూడా వచ్చేసిన ఇక్కడికి ఊరుకు
మళ్ళా పిల్లలు ఉండే
ఆ ఆయన అక్కడ రూమ్ కిరాయి ఎనిమిది వేలు ఉండేయి అక్కడ ఆఐరవాల అమ్మో ఎనిమిది వేరు కాదు టిఫినుల ఫీజు ముగ్గురు ముగ్గురు పిల్లల ఫీజు క పెట్టాలంటే ఈ ముగ్గురుని దోలాల కదా అక్కడ నే పని పోవాలంటే మళ్ళా మా బాబుని పన్నెండు గంటలకే తీసుకురావాలని జెప్పిరు
ఉ
అమ్మో ఇ పన్నెండు గంటలకు ఎట్లా తీసుకురావాలని మళ్ళీ బడ్ల షాపు పోతే ఇబ్బంది అయి దానిగా నక వద్దులే ఊర్లోనే ఉంటా ఇకిరాయి ఇవన్నీ ఎందుకు వేస్ట్గా అని ఇగ యినే కారు దోలుకుంటాడు ఇగ
ఉహు
ఆ
హ
ఈ చేన్లల్ల పానికి అన్న మా అత్తయ్య బాబుని పట్టుకుంటే నేను పోతా నేవుతుంది నా పోలం దూన్ని నాటు పెట్టుకుంటాం ఆ పోతానికి ఏముంది పోవాలని చూస్తున్నా
ఆ ఇంతకు ముందు వేయినావ అంట ఆహ ఇంత ముందు వైనా ఇప్పుడన్న
ఆ ఆ పోయిన అంటే మా బా బుట్నంక పోలే గాని పుట్ట ముందు ఒకసారి ఇక్కడ ఉన్నప్పుడు పోయినా మా పొలం నాటు పెట్టుకుం కలుపు తీయడం అవన్నీ చేసే చేది
పత్త
ఆ పత్తి ఏరడం తోట్ల కాలుపు పీకడం అయన్నీ చేసేదాన్ని కాపోతే గి నాట్లు వేయడం గి జేయడం ఓ యమ్మ పత్తి గింజలు అట్ల అని రాదు
కరెంట్ లేదు పొద్దదావా అనుకోలే
ఆ
ఉన్నది కాని పండుకోలే మా అమ్ములు
హ్
పండుకోలే ఇయ్యాల పొద్దుందాక ఇప్పుడు నిద్ర పోయింది, కరెంట్ లేదు బయట కూసున్న.
ఆహా ఇక్కడ కరెంట్ ఉన్నది.
ఏడ్తండు మస్త్ ఏడుత్తాండు. రానా సార్ వత్తాంట అనగబట్టి వచ్చినయి బయటికి. పది.
ఆ.